హలో ఆ
ఏమి ఫోన్ చేసినవ్
ఏం డల్లుగున్నావ్ నువ్వు
నేనా మా ఇంట్లో నేను స్పోర్ట్స్ కి జాయిన్ కావాలనుకుంటాన్నా అంటే షడ్ ఆ స్టేట్ లెవెల్ క్రికెట్ కి ఆడాలనుకుంటాన్న సరే మా ఇంట్లో ఆలో ఆ అయినా మా ఇంట్లో వాళ్ళు ఎలవ్ చేస్తానలేదు ఆడపిల్లలు క్రికెట్ ఎందుకు అని అంటన్నారు రేపు మాట్లాడాదామా
ఎవరొద్దన్నారు
మా ఇంట్లో అందరు నాకు యుద్ధం చేసినట్టు ఆపోజిట్ గా ఉన్నారు మా నాన్న మా బాబాయ్ వాళ్ళు అంటే ఆడపిల్ల స్పోర్ట్స్ కి ఎందుకుంటారు నేనేమో స్పోర్ట్స్కి చేస్తే స్పోర్ట్స్ లో జాయిన్ అయ్యి ఆ క్రికెటర్ అవుతాను లేదం టే ఇంటి నుంచతే ఎళ్ళిపోతాను అని బెదిరిచ్చినా
ఉమ్ అట్లెంతా ఎందుకు చెప్తావు వాళ్ళకి కొంచెం అర్థం అయ్యేలాగ చెప్పు
ఏమో నాకీ ఇష్టం లేదు నేను క్రికెటరే కావాలనుకున్నాను ఎవరు మాట్లాడతారు నా తరపు నుంచి నువ్వు తప్ప ఎవరున్నారు నాకింక ఫ్రెండ్స్
ఆ మరి అంకుల్ తో ఫ్రీగా ఉన్నప్పుడు చప్పు నేను వచ్చి మాట్లాడుతా లే
ఊ సరే అయినా ఎందుకు అమ్మాయిలకి స్పోర్ట్స్ వద్దంటారు ఇప్పుడు ఎంత మంది స్పో
ఆ కానీ వాళ్ళకి భయం ఉంటుంది కదా అంటే ఒక్కతే మరి పంపించల్లా అంత దూరము ఏ టైం ఏ టైం లో అంటే ఆ టైం లో అడుగు రమ్మంటారు క్కడికా ఎక్కడికైనా పోయి ఆడల్లా
అయినా నాకి ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళెందుకు అల్లో చేయారు
ఉమ్ నీకు ధైర్యం ఉంటుంది ఇంట్లో వాళ్ళకు ఉండదు కదా
అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోదామని ఫిక్ అయిపోయినా
చి వెళ్ళిపోతే ఎక్కడకు పోతావు
ఏముంది నీ దగ్గరకి వచ్చేస్తాను నువ్ చూసుకుంటావని నమ్మకం నాకుంది
ఇ నన్నే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటుంటారు
నువ్వు చదువుని వదిలేమని చెప్పు వదిలేస్తా నువ్వు కావాలంటే తిండిని వదిలేయమని చెప్పు వదిలేస్ తా కానీ క్రికెట్ ఎట్లా వదిలేయగలను
క్రికెట్ వదిలేయమని చెప్పలేదు నేను కానీ ఈ ఒప్పించేకి ట్రై చేయి ఎళ్ళిపోవద్దు అట్లంతా అని చెప్తాన్నా
మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటా లేల్
ఒప్పుకుంటారులే అట్లా ఏమి ఉండదు గాని
ఉమ్
కాకపోతే నువ్వు చెప్పు ఇట్లా ఇంత మంది లేరు బయట అంత అమ్మాయిలు స్పోర్ట్స్ ఫీల్డ్. లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అన్ ఇట్లా అంతా చెప్పు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బయట అంత చూడరు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు.
ఏమో నాకు నచ్చట్లేదు మా ఇంట్లో వాళ్ళు నేను నీ దగ్గరకు వచ్చేస్తా
ఇప్పుడు నువ్వు బయటికి వచ్చేసినప్పుడు నీకు అంతా ఎవరు చూస్తారు చెప్పు అవి ఎంతా కా కాల్సిందంత దానికి ఇంకా ఫైనాన్షియల్ గా
అది నిజమే కానీ ఇన్ని రోజులు నేను నువ్వు ఉన్నావు అనుకున్నా కానీ నువ్వు లేవని ఇండైరెక్ట్ గా చెప్తాన్నావా సరేలే నా పాట్లు లేవో నేను పడుతా తాను ఇంకేంటి తిన్నావా
ఇంకా లేదు
ఎందు తిలేదు ఇంకా
అ ఆ
ఎందుకు తినలేదు
ఇంకా టైం అవ్వలేదని చూడాల మరి
అవునా ఏన్న గ్యాస్ గ్యాస్ సిలిండర్లు రేట్ అంతా పెరిగిపోయినాయింట కదా మా ఇంట్లో వాటింటి ఎట్లా చేసుకుంటు అన్నారు
గ్యాస్ రేడ్ పెన్నా ఎందుకు
అవును ఏదో ఉక్రెన్ అవి వార్ జరుగుతానే కదా అక్కడ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటామంట
దాని వల్ల ఇప్పుడు షార్టేజ్ వచ్చేసన్నాయా
అవును అసలు మా మా పీజీల్లో అయితే ఫుడ్ కూడా పెట్టట్లేదు నేనైతే మూడు పూట్ల కుర్కురేలు చాక్లెట్లు తినుకొని బతుకుంటాను
ఆహా పీజీతో ఎందు పట కడతారు కదా
వాళ్ళు రూమ్ కు మాత్రమే కట్టించుకుంటాన్నారు కూడా మాకొద్దు మీరు ఇచ్చే డబ్బులు మీరు తినకండి
ఉమరి ఊర్ కే బయట ఎడన్నా కట్టలు పోయి వేసుకొని చేసుకొని తినండి బెస్ట్
కట్ల పోయి కూడా కట్టలేవంట అవి కూడా ఇంపార్టెంట్
పట్టేదని చప్ప నా చప్ప
ఇంపార్టెంట్ అంట అవి ఎర్ర చంద నమ్ చక్క
ఓహో మీరు ఎర్రచందంత చేసుకునేంత రిచ్చ అబ్బా
హ్మ్మ్ అవును నువ్వు కాదా
కాదు కాదు మేము అంటే మా ఇంట్లో మేము ఇప్పుడు కట్టలిపోయితోనే చేసుకుంటాం
ఆహా
దాని మీద చేస్తేనే తింటాం మేము అంతా మార్నింగ్ లేలా మూడు ను నాలుగు గంటలకి లేసి ఐదు గంటలకి లే నుంచి చేస్త ఏ టైం సరిపోతుంది
అను లేడున్నావ్
అయినా ఇప్పుడు నువవు నీలాంటి వాళ్ళు అయితే ఎందుకు లేస్తా చేప్ప మార్నింగ్ ఏ నిమి కో తొమ్మిది కో లే వస్తారు మేమైతే పొద్దున్నేనే లేసాం పనులన్నీ చేసుకొని
అవునా అంతే లే మేమైతే చదువుకుంటాన్నాముం పని ఉంటుందివ అంటే ఇంట్లో బిడ్డలను చూసుకోలా చనా పని ఉంటుంది కదా ఐమ్ సో సడ్ ఐ ఎమ్ సో బ్యాడ్ ఫర్ యూ
ఆ అందుకే వస్తా అని చెప్పన్నావా నువ్వు
ఆ అవును నువ్వెట్లాగో ఇంటి అధికారం అంతా నీ చేతుల్లోనే ఉంది కదా నా కోసం ఒక మూడు పూట్లు ముద్ద పెట్టలేవా ఎందుకు ఏడుస్తాన్నావా నేను అట్లన్నందుకు
లేదు ఏడ్చట్లేదు నువ్వు వచ్చేస్తాన్నావని ఏడుస్తాన్నా ఇంకా
అవునా మళ్ళీ ఇంకొక ముగ్గురికి పోయే ముందు చెల్లని బాధపడుతాన్నవా
ఇంట్లో చేయాలంటే కుదరదు
పర్లేదులే మీ పిల్లలకు స్కూల్ కి రెడీ చేసి పంపిస్తాను
ఆ కానీ ఫుడ్కి కావాల్సినట్టు సంప సంపాదించాలండి డబ్బులు సంపాదించాలి అట్లా పని ఏమ చేస్తే కొంచెం సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది
పని చేస్తే సాలరీ ఆ
నేనే మా ఇంట్లో నేను పని చేసి నేను శాలరీ తీసుకుంటాన్నా నీ
అవునులే మీ ఇంట్లో నువ్వు కూడా కూలి దానివే అన్నమాట
ఆ ఇప్పుడు అమ్మాయిలు అందరు కూలోల్లేగా
ఉ అవును ఎందో మన అమ్మాయిల పరిస్థితి ఏదో చిన్న చిన్నగా డబ్బులు క సంపాదించుకోవడానికి ఎంతో ఆన్లైన్ సోర్సెస్ ద్వారా ఇలా ప కాల్స్ మాట్లాడుకుంటూ సంపాదిస్తాం
ఇ
ఉ ఉ ఓకే ఇంకేమి అ బాగున్నాను నువ్వు బాగున్నావా చెప్పాలి
ఉ కాంచన రీ రిలీజ్కెళ్తాన్నావా
ఉ లేదు ఎందుకు కష్టాల్లో ఉన్నాను డబ్బులు లేవు చూడాలి ఏమైతుందో అయినా బాగుంటది కదా కాంచనా మూవీ
బాగుంటది బాగుంటది
రీ రిలీజ్ అయితే ఇంకా అదిరిపోతుందేమో నువ్వెళ్తాన్నవా మరి ఎందుకు నేను రావట్లేదనా ఆ అవున్లే మనం ఇద్దరు జంట పక్షుల్లాగా జంట ఫ్రెండ్స్ అనుకుంటా
ఇంకా నే
మాదురికెట అవును యాక్చువలీ నేను నేను ఉండాల్సింది ఆ ప్లేస్ లో
అయినా అది మెన్స్ ఐపిఎల్ అంటే నువ్వు మెన్స్ దాంట్లో ఎందుకుంటావు
మెన్స్ దాంట్లో నేను అక్కడ కూల్ డ్రింకులు పంచుతారు కదా అక్కడ పెడతారు నన్ని ఆ అదెందో అది
అది ఏదో త కూడా తెలీదు కానీ క్రికెట్ అంటే ఇష్టమా నీకీ
ఫిల్టరు
కనీసం ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయన్న తెలుసా నీకు ఫస్ట్ ఇవన్నీ మీరు యడన్న అడిగింటారు అందు
లేదు మా నాన్న క్రి కేట్ అంటే కూడా తెలిదు నేను డబ్ల్యూపిఎల్ అంటే అందుకే నాకు లాస్ట్ టైం నేను అక్కడే ఉండి కూల్ డ్రింక్లు పంచే వాళ్లు అందుకే క
కేల్ డబ్ల్యూబిఎల్ లో ఇండియన్ టీమ్ లో ఉండే ఒ కొన్నాల్ నాలుగురు ప్లేయర్స్ చేప్పు
ఎవరంటే శృతి మందన
ఆ
మ్మ్ ఆయమ్మ ఉంటుందే కర్ణాటక ఆమె
ఎవరు
మ్ ఆముంటది ఒకటి నా ఫ్రెండ్ ఆమె పేరు లిల్లీ అని పిలుస్తాను నేను ఆ ఏ లేదు రియల్గానే
ఆ అవును అందుకే ఫస్ట్ దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని మళ్ళీ ఇంట్లో మాట్లాడేకి ట్రై చేయ్యాల నువ్వు
ఏదైనా నాలెడ్జ్ ఎందుకు దిగితేనే కా తెలుస్తుంది దానిలో
ఆ నిన్న వస్ ఫస్టు వాళ్ళు దిగాలంట నీకు తెలియాల్ల కద ఎట్ దిగాలో అయి గూడా
ఇంగా ఏముంది పోయ్యాడా స్టేట్ లెవెల్ ప్లేయర్ నేను అంటే దింపేస్తారు దాంట్లో ఏముంది
దింపేస్తారు దింపేస్తారు
నువవున్నా కదా నన్ను సపోర్ట్ చేయడానికి నెక్స్ట్ డబ్ల్యూబిఎల్ లో నేనే కప్పు గెలుస్తా తను లాస్ట్ బాల్ మందే అయింటుంది నేనా యఎస్ టీం పక్కడుతాను
యుఎస్ టీమా ఆహా
ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళనే పొడుస్తాము అట్ సైడ్ వేరే టీం చీ యుఎస్ టీం నిజగానే యండుంది తుపు
అసలు యుఎస్ వాళ్ళకి టీమే ఉండదు ఐపిఎల్ లో డబ్ల్యూపిఎల్లో
ఏమో నేను దింపుతా
ఇండియాలో ఆడే గేములు యూఎస్ టీమ్ దింపుతారా వాళ్ళే వస్తారు ఇండియన్స్ టీమ్ లోకి
అదే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టీమ్ పక్క కొంటా వాళ్ళ టీం నుంచి వాళ్ళకే వెన్నుపోటు పోడుస్తా ఇండియా గెలుస్తుంది
మ్ ఎట్లా పోడుస్తావు ఫస్ట్ వాళ్ళనితో ఆడిపియాల్ల కదా దాన్ ఫస్ట్ వాళ్ళు నీతో ఆడిపియాళ్ల కదా దానికోసం
ఆడిస్తారు ఏముంది ఇం అయినా మా నాన్న మళ్ళా తిట్టడానికి వస్తాన్నాడు పెట్టేనా మ్ బాయ్
బాయ్ బాయ్
ఉ